ఓ ఎంత ఎనర్జీగా వచ్చింది వాయిస్ హెల్లొ అంట హెల్లొ ఏ అమ్మాయ్ జోష్ షిగా వచ్చింది
ఉమ్ ఇవాళ కొంచెం ఎనర్జీగా ఉంది ఏమో పొద్దున్న అసలు ఎక్సర్సైజ్ చెయ్యాలనిపించలేదా ఇవాళ ఏమి చేయలేదు ఆడుకున్నంతే కూర్చొని మ్యాటేసుకొని కూర్చొని ఆడుకున్నాను ఒకటే ఉంది కదా అదే ఆలోచిస్తున్నాను అలా ఎక్సర్సైజ్ చెప్పిచరు నేనే రోజూ మార్నింగ్ చెయ్యాలి కదా
చూసావా హీరోయిన్స్ అందరు అంత్ ఇంకా అంత గ్లోగ ఎందుకు ఉంటారు ఎక్సర్సైజ్ చేయడం వల్ల అది చూడం మనం ట్వంటీస్కే ఇలా అయిపోతున్నాం ఆ సమంతా వాళ్ళు చూడు ఫార్టీస్ వచ్చినా ఎలా ఉన్నారే బాబా ఏం మెయింటైన్ చేస్తరు
ఇదంతో బాగా చేశానే ఈ సెకండ్ మంత్ ఏంటో బతుకమ్మ వచ్చేతుంది చెయ్యాలినిపించట్లేదు ల
నేను కూడా అసలు దివ్యదాని పెళ్లి అయిపోయిన తర్వాత అక్క ఇంకా అసల చూడమ్మ మామూలుగానే మన డైట్ ట్ ఇంక రోజు ఫేస్ వాష్ చేసే సన్ స్క్రీన్ లో మాయిశ్చరైజర్ లో అసలు తగ్గేదెలే
డైట్ ఎందుకే బాబు ఇంకా బక్కగా అయిపోతావెంటి
వాటర్ తాగ్ వాటరో ఓ రెండు మూడు బాటిల్లు పెట్టేసుకునీ కిటికీలో విండోలో నాకు వాటర్ బాట్ ట్లో వాటర్ అయిపోతే తెచ్చుకోవడానికి బద్ధకం వచ్చేదే తాకుండా అలాగే ఉంటాను
ఉమ్ నేను వాటర్ ఎక్కువ తాగను నిన్న ఏం చేశా అనుకున్నావ్ వాటర్ ఎప్పుడు బాటిల్ ఫుల్ గా పెట్టుకుంటాను అనమాట మా అమ్మ పట్టకపోయినా సరే బిందులో మాత్రం వాటర్ పెట్టుకొని ఒక టూ లీటర్ బాటల్ బాటిలది పెట్టుకుంటామా అన్ని నేను ఎతుక్కుంటున్నాను బాటల్ ఎక్కడ పెట్టేసానా అని చెప్పి సగం తాగాను ఇంకా ఉన్నాయ అని చెప్పి లెక్కేసు ఉంటనా మా అన్నయ్య డి ఫ్రిడ్జ్ లో పెట్టాడు తీసుకెళ్లి దాన్ని నేనేమో ఇల్లు అంత ఎత్తుకుంటానను అమ్మా బాట్
ఉంటాయేమో
ఆ కూలింగ్ కదా తాకూడదు కదా
అయినా తాగలేం క ను ఫ్రిడ్జ్ లో వాటర్ చూసావా ఏమైనా కూలింగ్ వాటర్ టేస్ట్ ఉండవు సప్పగా ఉంటాయి కదా
ఆ అంటే ఇప్పుడు సమ్మర్ కదా స అందుకని బా తాగాలనిపిస్తది
ఉమ్ మా అమ్మా మిక్సీ పోయిందని మిక్ క్స్ బో చేయించింది అది మళ్లీ పోయిందే
ఆహా
మా మా అన్నయ్య తీసుకెళ్ళినప్పుడే చెప్పాడంట మోటార్ పోయింది అని చెప్పాడంట పదిహేడు వందల అవుతది దీని బదులు కొత్తది కొనేసుకోవచ్చు అని చెప్పాడంట మా అమ్మ ఆ పట్టుకెళ్ళలకుండా కావాలని ఇలా చేసాడు ఉండానేసి నిన్న ఇంటి కా అతే బాచేయి చేసింది మొన్న రెండు వందలు పెట్టి ఆడేమో ఏదో వైరు బిగేస్ కొత్త వైరేసి ఏదో బిగిచేసి వెళ్ళిపోయాడు అదేమో ఈ రోజు పోయింది మళ్ళీ
హూ పోతే ఇంకా పని చేయవు ఇంకా కొత్తది కొనుక్కోవాల్సిందే
హుమ్ ఇప్పుడుగా ఆల్రెడీ రెండోసారి మూడోసారి ఇది బా చేయించడం
హ్మ్ మా అమ్మమ్మ అయితే చూడాలి ఆ పాతకాలపు మిక్సీనే వాడేదే ఆఖరికి ఇంక అదే అవుది మేము వాడడానికి కూడా అదే ఉంది ఇప్పటికే కూడా అదే ఉంది
ఏంటి ఇది గ్రైండర్ల ఏమ లేవు కదా దాని వల్ల మా అమ్మ పప్పు కూడా మిక్సీలో ఆడేది ఎక్కువ క్వాంటిటీ వల్ల పోయినట్టు మరే
ఆ
మొత్తం అన్నిటికీ వాడేత్తా ఉంటది ఇంక అది పోయింది
ఉమ్ మా ఇంట్లో రెండు ఉన్నాయి పాతది ఉండంగానే మా అన్నయ్య కొత్తది తీసేసుకున్నాడు ఎందుకది పోద్దని చెప్పి అది ఇంకా అలాగే ఉంది పక్కనెట్టెం దాన్ని కొత్తది వాడతనం చాలా రోజుల నుంచి వాడుత నంలే
ఉ హూ మా ఇంట్లో డున్నాయి అది పోయిందనే, మా అమ్మ ఇది కొత్తది తీసుకుంది. ఇది కూడా పోయింది ఇప్పుడు. రెండూ పోయినాయి అన్మాట
ఇంకా గ్రైండర్ ఏమో పెద్దదే ఇంకా అది అలా ఉంటది
ఉహుహూ
దానికి ఫుల్ రెస్ట్ ఇంకా, ఏంటి ఈసరి పప్పు తీసుకోలేందు! మినప్పప్పు ఎప్పుడు తీసుకుం. టాం మేము
ఉ
ఈసారి తీసుకోలేదు మళ్ళీ నేమో, మా పెద్దమ్మ కు కావాలంటే తీసుకున్నాము. వచ్చి తీసుకెళ్ళింది మా పెద్దమ్మ మాకి లేదు ఇంతకి
అయ్యో మాగా మా అమ్మ పప్ప ఏం చేసుకుంద, టిఫన్ చేయట్లేదని ఆ మధ్యలో మా అమ్మ ఎప్పుడైతే పప్ప. ప్పేంచుకుందొ అప్పటి నుంచే పోయింది మిక్సీ మాది
అవునా
అంతక ముందు వరకు బానే ఉంది కు చట్నీ టమోటా చట్నీ ఉంటునే నచ్చుతాదే. నార్మల్ ఈ శనగపప్పుల చట్నీ, ఇది నేను అసలు తినలేను నాకు నచ్చదు కూడానా ఏంటో? మా అన్నయ్యకెమో టమాట చట్నీ అసలు నచ్చదు.
రివర్స్ ఇక్కడ, మా అన్నయ్య అత్తమాన టమాటాలు, కొత్తిమీర మా అమ్మ చేయ. నన్నా సరే చేసుకుంటాడే టమాటాలు, కొత్తిమీర అన్ని వేసుకొని. మొన్న అలాగే ఇంటి ఏ చట్నీ ఉన్నా సరే. మళ్ళీ కేజీ టమాటాలు తెచ్చేసుకుంటాడు.
ఎంత ఓపిగ్గా చేస్ కొంటాడా నా దేనా బద్ధకమేనే ప. ఏంటి ఆ అమ్మాయి బట్టలు తెచ్చిందని, చెప్పాను కదా కుట్టడానికి.
ఆ
ఆ అమ్మాయికి మిషన్ ఉందంట. ఇంట్లో పోలేదంట ఏం అవ్వలేదంట పెద్ద మిషన్నంట. కుట్టుకుంటాకి బద్ధకం మంట
హదేంటది ఉన్న విషన్తో మన డ్రెస్లు మనం కుట్టుకోవడానికి కూడానా?
ఏమోనే మర ఆ బద్దకమంటా పేద్దమిషనుందంటన్నా ఏ కుట్టినట్లకి అట్లకి రెండు టాప్లు, రెండు ప్యాంట్లు కుట్లు మీద కుట్లేసి పడేసి ఇచేసాను. ఇంకోటి ఏదో తెచ్చి, హ్యాండ్స్ ఏమంది ఏదదో డ్రస్ మొ. ఏదో బెడ్ షీట్ ఏదో ముక్క చింపుకొచ్చిందన్నాను కదా అదేయలేదు. అయినా కుట్టు సరిగా పాడట్లేదు, కుట్టాత్తంటే ఎనకల్లా ఏంటో పీసిలు, పీసులు కింద వచ్చత్తంది.
ఉహు
ఆ ఉంది పోయింది మిషన్ పోయింది సరిగా పడట్లేదు. ఈ కుట్టను ఎవరి దగ్గరనిచ్చు కొమ్మని చెప్పు అని చెప్పాను సరే సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను. ఆ పిల్లకే ఉందంట మిషన్ బద్ద్దకము అసలు ఇక్కడ తీసింది అక్కడ యట్టదు. ఏవని చేయదు ఇది అది అనో చెప్తుంది. అలామ్మ గవర్నమెంట్ నర్స్.
ఓహో అయితే బా సాలరి బానే వతుదిగా.
అందుకే అంత బద్ధకం పిల్లకి ఒక్క. అత్తే కూతురు వల్లడాడి ఇంకా. మ్మ్ ఆ ఆ దీని ఫోన్ చేసి ఇరవై ఎనిమిది ఆ విష్ చేశాను విష్ చే వచ్చసి అక్కోళ్ళందరుూ వచ్చేసారా అంటే లేదురా ఫస్ట్ తారీఖునొత్తారంది మరి అదేంటి ఇరవై ఎనిమిది నా పెళ్లిికతురిని చేస్తార అన్నావు కదా అంటే లేదు ఆ మొతం అన్నిీ పెళ్లిి రోజే పెట్టేశారంట
ఆ రోజు కూడా చేయచ్చు పెళ్లి రోజె పొద్దున్న పెళ్ళగుతుని చేసి ఇంక సాయంత్రం ఇంక పెళ్ళ
ఆ ఆ రోజే పెళ్ళికతురిని చేసి ఆ రోజే తీసుకెళ్ళిపోతారా ఇంక ఇరవై ఎనిమిదిని లేదు ఇంకా అ
హమ్ అదేవళ్ళ అ వాళ్లకి అక్క చెల్లెలు ఎవరైనా ఉంటే వాళ్ళు చేయొచ్చు లేకపోతే మేనమామ మొత్తం వాళ్ళు చేస్తారు అంటే చీర గాజులు అవి పెట్టి
మ్మ్ ఇంకా నెల పెళ్ళికి నెల ఉందనగా మొ మొదలుడతారు ఎవరన్నా తీసుకెళ్లాలనుకుంటే తీసుకెళ్లి పెళ్లి కూతురుని చేసుకుొని చేరెట్టుకుంటారు కదా
మేమైతే తీసుకెళ్ళమా తీసుకురావాలంటే చీర కానీ అక్కడికి వెళ్తాం కదా పెళ్లికి ఎలాగో వెళ్తాం కదా మాకైతే
ఉమ్మ్ మావల్ ఇలయితే నల్లందానిగా తీసుకొచ్చుకుంటారు పెళ్ళ కూతురిని తీసుకొచ్చుకుని ఎవరన్నా మేనత్తలో మేనమాములో లేదంటే ఎవరోకలు పెట్టాలని కుంటారు కదా బట్టలో ఆళ్ ఊరు తీసుకెళ్ళి పెళ్ళ కూతురుని చేసి అందరినే పిలిచి చీరాడతారు
మొత్తం మా అక్కల పేళ్లిలా నై మేము అక్కడ ఉన్నప్పుడే ట్రైన్ లో వచ్చే వాళ్ళం కదా అంత దూరం ఎవరు రారు ఏంటి నా ఫంక్షన్ కూడా ఎవరు రాలేదు మా అమ్మమ్మ మా పెద్దమ్ మాత్రమే వచ్చారు అంత దూరం వచ్చి మళ్ళీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఆ గ్రాండ్ గా జరిగింది మరి ఏంటి మా నా ఫంక్షన్కే ఫస్ట్ చికెన్ అయి పెట్టారంట మా బాబాయ్ మొక్కు అంట అందుకనే మటన్ ఇంకా అప్పటి నుంచి మా ఊర్లో ఏ ఫంక్షన్ మెచూ ఫంక్షన్ అయినా సరే ఇంకా చికెన్లు మటన్లు
ఉమ్మా అంతకుముందు పెట్టేవారు కదా
పెట్టేవారు కాదు సాంబార్ లే అంత
హాయ్ బాబోయ్ ట్రెండ్ మార్చారు అయితే
రెండు మార్చేశాం మనం ఫస్ట్ తర్వాత అదే కంటిన్యూ అయింది
బానే ఉంది మా హోళకి దేని ఫంక్షన్ అయినా ఇంకా మొక్క ఉండాల్సిందే
అంటే మేము పెద్దగా చేసుకోం కదా ఏ పండకి ఇలాగ అ వండుకోకూడదు అనుకుంటారు కదా
ఆహా బానే ఉంది
ఊమ్మ్
మ్మ్ ఏంటో ఆ జాకెట్ మొక్క ఆలా కత్రించి పడెసాను నాకేమో చిరకు వచ్చేస్తుంది మామంత అనవసరంగా చీర మీద ముక్క కట్ చేసేసాను అది సారీ కట్టుకోదానికి కూడా
నువ్వేది కొట్టుకుంటున్నావుగా నింకా ఫ్యాంట్ పని ఒకటి ఉంది కదా మళ్ళీ ఇది ఎందుకు పెట్టుకున్నావు
ఆ ఇవి ఏందే అది ఎలస్టిక్ కొ అయితే అటాక్ చేయొచ్చ అని పక్కన అడేను ఈ లోపు నిన్న ఈ బట్టలు తెచ్చింది కదా ఆ చిరాకు ఏంటో మరి ఆ అలా కత్తిరిచస్తుందను ఇష్టకరంగాను తప్పు కదా
ఈ భయపడిన దానికి ఈరోజు చేత్తకి సరిపోద్ది రోజు
ఇమ్మ అమ్మమ్ వద్దు వద్ వద్దు వద్దు అని చెప్పానా నేను అన్ చు
నువ్వేమో లేదు నేను ఎలాగ చేసి చూడన్ చెప్పుతే హెతావో
టెన్ మినిట్స్ అయిపోయింది ఉండే కాల్ చేద్దాను